లక్కీ బావున్నా వార
ఆ బావున్నా బావున్నార
ఆ బావున్నాం తిన్న అన్న తిన్నారా ఇంట్లోనే ఉన్నాం అవునండి
ఆ అయింద డిన్నర్
ఆ డిన్నర్ కంప్లీట్ అయి్యంది
ఏ ఏం చేసారు
కరేసే మైల్ సే అ టమాటా పచ్చడి సొరకాయ గర్రి లేదు ఆడుకుంటున్నారు.
ఓకే పదబాబు స్కూల్ స ఏ మాది టమాటో చట్నీ
అవునా దకు
దోశలు పోస్తున్నాం
ఊహూ నైట్ టిఫిన్ చేయింస్తారా
హ్మ్
ఓకే ఒక్కసారే స్టోర్ చేసుకుని పెట్టుకున్నారా పిండి టూ డేస్ కి వస్తదా పిండి ఒకసారే పే పట్టి పెట్టుకుంటారా ఎప్పటికప్పుడు విడిగా
అంతే ఆ ఒకటేసారి ఒక త్రీ ఫోర్ డేస్ కీ సరిపోయేలాగా పట్టి పెట్టుకుంటాము
అవునవును
ఇడ్లి కి గానీ దోశ కి గానీ ఇదోక రోజు అదొక రోజు దేంది ఇగా మళ్ళీ ఒక రోజు ఉప్మా సన్నరవ్వ తోటి ఒకసారి నాటు రవ్వ ఒకసారి
హ్మ్ మ్మ్
సేమియా తొ ఒకసారి ఇల ఎ గడిచిపోద్ది వరం రోజులకి సరిపడా మీకేది ఇస్టము
టిఫిన్స్ ఆల్మోస్ట్ చాలా అన్ని తినేస్తా టిఫిన్స్ అంటే చాలా ఇష్టం
స్వీట్సా
ఆ టిఫిన్స్ అన్ని తినేస్తా అన్ని ఇష్టమే దోశ తా ఇడ్లి పూరి చపాతి
ఏది బాగా చేస్తారు వంటల్లో
ఇ వంటలు అంటే అన్నీ వెజిటేబుల్స్ చేస్తాం నాన్ వెజ్ కూడా బానే చేస్తాం
స్పెషల్గా మీరు చేస్తే అయితే బాగుంటుంది అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చేదిేమన్నా
టిఫిన్ లో అయితే దోశ ఎక్కువ రేటింగ్ వస్తుంది. ఇడ్లీ కూడా అచ్చం మా హోటల్లో చేసినట్టు ట్టు ఉందని మెచ్చుకుంటా ఉంటరు నువ్వు ఒక హటల్ పెట్టుకుంటే బాగుండాను అంట టరు
అంటే సోడా ఎమ్ వేయకుండానా వేసి చేస్తరా
లైట్గా సోడా వేస్తే కొంచెం మ్ ఉబ్బుతాయి కదా ఆ సోడా వేసి కొంచెం మెత్తగా వస్తాయ మల్లా ఇందులో కొంచెం రైస్ ఉంటది కదా మంది ఎ పిండి బట్ తీన్నప్పుడు కొంచెం రైస్ మిగులుతాదిగా మన ఆనం తినక కొంచెం రైస్
అవును ఆ
ప్పేసి మిక్స్ పట్టేస్తా అది కలర్ వస్తుంది మనకి దోశ చేసేటప్పుడు
అంటే ప్లెయిన్ వైట్ దనా
ఉ ప్లెన్ వైట్ ఉండు మళ్ళ రెడ్ ఇష్యూ వస్తుంది కలరు
ఆహా పుట్ పోటు పాపే వాడదారా ప్లైయిన్ పాపు వాడదారా
ప్లెయిన్ పప్పు వాడదాం ఒక్కొసారి పట్టుపప్పు కూడా వాడదాం అందులో నూకలు వేస్తాం దోశ చేసేటప్పుడు.
ఓకే
మూక్కలు కూడా ఒక్కోసారి వాడతాం బియ్యం కూడా వాడతాం
ఊహూ నూకలు అంటే మీకు అంటే రైస్ బ్యాగ్స్ ఎట్లా
అంటే మేము ఒక్కసారి రాస్ ప్యాక్స్ కాదు ఓన్లీ ఓక్ క్కసారి మేము ఒడ్లు ఉంటాయి కదా
ఆహా అవి పట్టించినప్పుడు వస్తా తయి కదా నూక
ఆ అప్పుడు వస్తాయి
ఓకే అవి వేస్ట్ అవ్వకుండా ఇలా వాడుకు
ఆ ఆ నూకలో ఇలా వాడుకుంట ఈ అనూకలు కూడా కొంచెం మిక్సీ పట్టేసి దాన్ని కూడా ఉప్మా ఉప్మా లాగా యూజ్ చేసుకుంటాం అనమాట
ఆహా పడతారా మీ దగ్గర
మన మిక్సీలోనే పట్టుకోవడం ఆ మన మేమే వడ్డి చేసుకుంటాం బియ్యపూర్వ ఉప్మా లాగా
దాదాపు మన దగ్గర చాలా తక్కువగా వడతారు
అవునవును
కానీ బావుంటది టేస్ సు మాతం అవున్ రవు పులిహోర లాగ చేస్తే
ఉ అవును
నిమ్మకాయ ఏసి అసలు చాలా బాగా కుదిరుది
అవునండి
చె సో పిల్లలు కూడాడా దోష ఇ కుతింటరు ఆతే
దోష ఎక్కువ తింటారు
దానిలోకి అంటే కాంబినేషన్ ఏం చేస్తారు టమాటో చట్నీ, పల్లీ చట్నీ పుట్నాలు ఇట్లా.
ఆ పల్లీలి చట్నీ ఎక్కువ చేస్తాం మనం పల్లీలలో ఫస్ట్ వేంచిన్ తర్వాత దాంట్లో కొంచం ఉల్లియు ఉల్లి ముక్కలుంటాయిగ ఉల్లిగా ఉల్లిపాయ ఉన్ను కొంచెం టమాటా కలిపి పి ఈ మూడు కలిపి మిక్సీ చేస్తాం పచ్చిమిర్చి ఎల్లిపాయ జలకర వే అవి వేసినంక దాన్నే మనం తాలింపు పెట్టుకుంటనే ఇంకా టేస్ట్ వస్తది
ఆహా అంటే మళ్ళీ మగ్గు పెడతారా లేదనంటే డైరెక్ట్ పోపు దాన్లో కలిపేస్తారా
మళ్ళా ఈ మిక్సీ పట్టినంక పోపేస్తాం
ఓకే
ఉమ్ తాళింపు వేస్ అది కొంచెం పి చట్నీ అనేది ఎట్ల ఉండాలంటే కొంచెం పల్సగుంటే ఇష్టపడతారు మా ఫ్యామిలీ మెంబెర్స్ ఎక్కువ
హూ హూ హు
మళ్ల పల్సగున్న దాన్నే ఇష్టపడతాం
వెజిటేబుల్ కర్రీస్ ఏం బాగ చేస్తారు
టమాటా పప్పు ఎక్కువ చేస్తామండి టమాటా పప్పు ఇస్తా ఆ అన్నిట్లో మస్ట్ అండ్ షుడ్ వెల్లు వెల్లులిపాయ వాడతాను అది ఉంటేనే కొంచెం టేస్ట్ వస్తది ఇందులోనే ఎళ్లి పాయెక్ తోనే టేస్ట్ కదా మనకి
ఓకే కందిపప్పా లేకపోతే వేరే పప్పులేమైనానా
ఊహూ టమాటా పప్పు వచ్చేసరికి మనకి పెసరపప్పుతో చేస్తారు టమాటా మైసూరు పప్పుతో కూడా టమాటా పప్పు చెయ్యొచ్చు
మైసూర్ పప్పు బా టేస్ట్ ఉంటది పెసరపప్పు నాకు అంతగా అన్పిచ్చదు గానీ
అవునవును ఇగ పెసరపప్పుతో కూడా ఇగ పప్పు చా సాంబారు చేస్తా ఎక్కువ
నువ్వు బయటికెళ్తే మరి ఏమైనా ఫుడ్ తింటారా ఏం బై ఆ మీరే ప్రిపేర్ చేసుకోనెళ్తారా
బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ మన తీర్థయాత్రలు గట్ట వెళ్తాం కదా అట్లాగలేనప్పుడు మనమే ప్రి పేర్ చేసుకుంటా ఇగ బయట ఫుడ్ ఎక్కువ తినము మనమే ఓన్గా చేసుకొని పులిహార పూరీలు చపాతట్లా చేసుకుని వెళ్తా ఉంటాం
బెటర్ అట్లా చేసుకోని ఎళ్లడమే అలా కాకుండా బయటకు కొనాలి అన్న అది క్వాలిటీ ఉండట్లేదు సరిపడ రాదు గూడా మళ్ళీ
తిన్నట్ గూడా అన్పిచ్చదు
అసలు మొన్న ఈ మధ్య ఏమైందంటే ఉమ్ నేను ట్రైన్ లో వస్తూ ఉన్నాను బాగా ఆకలేస్తుంది సరే అని చెప్పేసి కొంచెం దూరం ఉండంగాలనే నేను ఆర్డర్ పెట్టసా
అవునా
పెట్టేస్తే ఇంకది రైల్వే వాళ్ళ దాంట్లోనే ఆర్డర్ పెట్టాలి మళ్ళీ బయట నుండి పెట్టకూడదు అని చెప్పేసి క్యాన్సిల్ కొట్టేరు దాన్ని మై తతంగమా ఈ తతంగమంతా ఎందుకని మళ్ళీ ఇంకా ఫుడ్ ఒద్దు ఏం ఒద్దు అని చెప్పేసి పక్కన పెట్ టేసి ఆ ట్రైన్ లోనే ఏదో రా సమోసలు అవి వస్తుంటే కొనుకొనే
ఆహా అవునా
స్నాక్ స్నాక్ ఐటమ్స్ ఏం చేస్తారు ఇంట్లో అయితే
ఎక్కువ ఈ గారలు మిర్చీలు పకోడి అవి ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటా
బొబ్బర్ గారుంట టేస్ట్ ఉంటాయి కదా
ఆ బబ్బరిగాయలకి చాలా టేస్టీ ఉంటాయి మరి ఇవి మన శనగ పప్పు ఉంటాది చూసారాండి శనగపప్పు నూ ఈ కందిపప్పు ఈ రెండు మిక్సీ చేసి చేసినా కూడా బావుంటాది గారెలు
అమ్మో కందిపప్పు గట్టి పడదూ
ఊహూ షెనగపప్పు షెనగపప్పున్నూ పెసరపప్పు ఉంటది చూసారా
ఆవ్ ఓకే
ఊ పెసర్లు అంటారు పెసర్లు ఇవన్నీ ఉడక నానబెట్టుకొని కొద్దిసేపు మిక్సీ పట్టుకున్నా కూడా బావుంటది గారెల్లేసినా టేస్టొస్తది
ఫైన్ ఫైన్ ఈసారి మేము ట్రై చేస్తాం ఐతే మీ రెసిపీ
ఓకే ఓకే థ్యాంక్ యూ చెయ్యండి అవి ఏమమ్మా ఆ ముందే నాడి పట్టుకోవాలి
నైట్ నానబెట్టుకోడమూ
జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ బ్యాక్ అంతే
ఓకే
ఉమ్ వెంటనే నానిపోతాయి ఆ అన్నంకియే మిక్సి పట్టుకుంటే చాలు మామూలుగా మన బొబ్బరిగా గారె ఎలా ఏస్తామో దాంట్లో కూడా
ఆయిల్ ఎక్కువ గుంజుతాదేమో గదా
ఆ లేదు లేదు తక్కువే గుంజుతది ఎక్కువ గుంజదు మన బొబ్బరు గారెలకే గుంజుతది
ఆహా వేడి గుంజద అయితే
ఆ
అంటే కొన్ని కొన్నిసార్లు ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి కూడా తినడానికి ఉండదు కదా ఈ మధ్య ఆయి ఫుడ్ అవాయిడ్ చేయడం అయితుంది ఇంతకు ముందు చిన్నప్పుడు తినలేదా గాని
ఊహూ అవునా ఇప్పుడు మనం తినేది ఈ వయసులోనే ఇంకా వయసు పెరుగుతా ఉంటే తినలేము తిన్నప్పుడు తినడం
ఆయిల్స్ కూడా బావుండట్లేదు కదా ఇంకా డీప్ ఫ్రైడ్ అట్లా చేసుకొని తినాలంటే కూడా భయం వేస్తుంది అసలు చాలా తక్కువ క్వాంటిటీ వాడతాం ఇంట్లో అయితే
ఆయిలా ఇది ఆయిల్ వల్ల కూడా కొంచెం ఫ్యాట్ ఫ్యాట్ వస్తుం వస్తుందియా అని అంటున్నారు దాని వల్ల కూడా ఇష్టపడట్లేదు ఎవరు
చాలా వరకు ఇంకా గానుగా నూనెలు అనేవి తీసుకొచ్చుకొని వాడుకోవడం అయితుంది. మనకి ఇంతకు ముందు గోల్డ్ ప్లస్ సాయిల్స్ ఉండేది కదా కానీ ఆ ఒక లీ లీటర్ కి అవి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కొబ్బరి నూనె అయితే ఇప్పుడు సిక్స్ హండ్రెడ్
హ్మ్ కాస్ట్ ఎక్కువ పెరిగినయ్ ఇప్పుడు ఆయిల్స్ రేట్లు
హ్మ్ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచము మస్టర్డ్ ఆయిలు ఏ కోకోనట్ ఆయిల్ వాడాల్సి వస్తది అవయితే ఫైవ్ హండ్రెడ్ సి సిక్స్ హండ్రెడ్ లీటరు కానీ తప్పదు మస్టర్డ్ ఆయిల్ అయితే చాలా జిడ్డొస్ తుంది అంటే పట్టుకుంటే జిడ్డు వస్ ది అట్లా అని చెప్పేసి కూరలో వేసుకుంటే మాత్రం అసలు ఆ స్మెల్ కూడా తెలీదు బావుంటది. టేస్ట్ బావుంటది
అవునవును ఇప్పుడు ఎక్కువ గానుగ నూనె వాడుతుండుంటారా ఎక్కువ గానుగ నూనెనే వాడుతున్నారా ఇప్పుడు ఎంత ఉంది కాస్ట్ ఇప్పుడు
ఆ మొన్న తీసుకుందైతే ఇగ కోకోనట్ ఆయిల్ తీసుకున్నా సిక్స్ హండ్రెడ్ లీటర్ అయ్యింది మొన్నటి వరకుది అంటే ఒక వన్ మంత్ బ్యాక్ వరకు అయితే ఫైవ్ హండ్రెడ్ లీటర్ చేసిన్
ఫైవ్ హండ్రెడ్ లీటర్ హండ్రెడ్ పెంచారా అంటే సిచువేషన్ బట్ సమ్మర్ సీజన్ వచ్చిందనే ఇప్పుడు కాస్ట్ పెరుగుతున్నాయి ఏంటి
అయి సమ్మర్ లోనే ఇంగే క్కువ కొబ్బరి అనేది ఇదవుతుంది ఇప్పుడే తగ్గాలి కానీ వాడకం ఎక్కువైతుంది గదా డిమాండ్ పెరిగినప్పుడా ఆటోమేటిక్ గా ప్రైజ్ కూడా పెంచేస్తారు ఇంకా ఇప్పుడు ఎవరు చూసినా మాక్సిమం ఇంకా సిటీస్ లో కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్సే కావాలి అని చెప్పేసి చూస్తన్నా
అవునండి మ్
అన్వాంటెడ్ గా తినేసి హాస్పిటల్ కి పెట్ అట్టే బదులు ప్రాపర్ గా తిందామన్న కాన్సెప్ట్ లోనే ఉంటున్నారు ఎవరైనా కూడా
మ్ ఓకే అండి థాంక్యూ
ఓకే ఓకే థ్యాంక్ యూ మ్యామ్ గుడ్ నైట్